హలో ఏం చేస్తున్నావే
ఏం లేదు ఖాళీగా వాకింగ్ చేస్తున్నా
అవునా తిన్నావా
ఆ ఎర్లీగా తినేస్తా నేను ఫోర్ ఓ క్లాక్ కే ఎంత్
అమ్మో మరి అంత టైం కానీ అంత ఇంత ఎర్లీగా తింటావా
మ్ అట్ల అయితేనే ఈజీగా డైజెషన్ అవుతంది కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎర్లీగా తినడం వల్ల కూడా
అవునంట చాలా మంది అంటున్నారు కానీ నేను ఎప్పుడు హల్త్ టైం కి తినను తెలుస త్త
ఆ ఏంటంటే కొంచెం లేట్ నైట్ తింటే ఎయిట్ ఓ క్లాక్ వరకు అట్లా స్టమక్ హెవీగా అనిపిస్తది
అవునవును నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి ఇప్పు ఇప్పుడు
మ్ ఎప్పుడైనా పడుకునే ముందు త్రీ అవర్స్ బిఫోరే తినాలి అట్లాయితేనే కొంచెం మంచిగా ఈడ ఈజీగా డైజెషన్ అయితది బాగుంటుంది
మేబి నేను టైమ్ టు టైమ్ తినకనో ఏమో తెలుసా నేనైతే చాలా వెయిట్ గైన్ అవుతున్నా తెలుసా
మ్ అలా అలా చేయడం వల్ల కూడా గ్యాస్ స్ట్రబుల్ అయ్యి ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు టైమ్ టు టైమ్ ఏదో ఒకటి తినుకుంటూ ఉంటేనే అప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా బాగుంటది
అవును నేను కూడా ట్రై చెయాలి అసలు మళ్ళీ తినడం విషయం పక్కకు పెడితే వాకింగ్ చేయడానికి కూడా నాకు అంత స్టామినా సరిపోవట్లేదు తెలుసా
అదే మేబి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా ఆయాసం వచ్చి నువ్వు వాకింగ్ చేయలేకపోతున్నావు కావచ్చు
మేబి అయి ఉండొచ్చు పిల్లలు ఏం చేస్తున్నారు పడుకున్నారా
ఆ చిన్నబ్బాయి పడుకున్నాడు ఆ పిల్లలుందరూ పడుకొని ఉన్నారు
అవునా మీ హస్బండ్ పోయ వచ్చిన డ్యూటీకి
ఆ ఆ లేదు టీవీ చూస్త స్తున్నాడు మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు
స్నానం చేసిండు
అవునా అమ్మ వాళ్ళ అందరు బాగున్నారం టన
అందరు బానే ఉన్నారంట మొన్న డాడీకి కొంచెం ఫీవర్ వచ్చిందని చెల్లి ఫోన్ చేసి చెప్పింది
అవునా ఇప్పుడు ఎలా ఉన్నాడంట మరి
ఓకే నార్మల్గానే ఉన్నాడటటు గాని ఏమో ఒకసారి అయితే చూసే అవాల అనిపిస్తుంది హుకే
మరి వెళ్ళి చూడకపోయావా
చూస్తా చూస్తా ఈ రెండు మూడు రోజులలో పోవాలి పోయి చూసి వస్తా
వీళ్ళు చూసుకొని వెల్ళు డాడీ హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నువ్వు చూసుకోకుండా ఎవరు చూసుకుంటారు
అదే ఇక మళ్ళీ ఒకవేళ చెల్లి చూసుకుందామంటే చెల్లి కూడా ఇంట్లో లేదు తెలిసా హాస్టల్ వెళ్ళింది
అవును ఏదో సిస్టమ్ నేర్చుకుంటుంది కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళింది అని విన్నా
అవునవును సిస్టం నేర్చుకుంటుంది ఆల్టర్నేట్ గా స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తున్నాడ తెలుసా వాళ్ళ హాస్టల్ లో
అవునా అవునా నీకు కూడా స్టిచ్చింగ్ వచ్చు కదా
వచ్చొచ్చు ఈ మధ్యలో కొంచెం మిషన్ ఖరాబ్ అవ్వడం కొంచెం నా హెల్త్ బాగుండకపోవడం వల్ల అది ఆపిన
అవునా మళ్ళీ ట్రై చేయి బయట బ్లౌజెస్ కి చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉన్నాయి నువ్వు అది చేయడం వల్ల కూడా కొంచం యూస్ అవుతాది కదా
అవునవును నేను కూడా అదే అనుకుంటున్నా ట్రై చేయాలి పక్క ఇక కొంచెం వాకింగ్ అది ఇది కొంచెం కంఫర్ట్ గా చేస్తే ఇక ట్రై చేసి ఎలానో ఉన్నాం బ్లౌజులు నేర్చుకున్నా కదా ఇట్లా అసలు వచ్చి సైలెంట్ గా పెట్టి అట్టేదైతే నేనే ఉన్నట్టున్నా తెలుసా
అవును నిజంగా ఈ రోజు బ్లౌజెస్ ఇవ్వడానికి వెళ్ళిన ఈచ్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ క టూ ఫిఫ్టీ అడుగుతున్నారు వితౌట్ డిజైన్
వామ్మో నార్మల్ అవును నేను కూడా అప్పుడు కాకపోతే నేను వన్ ఫిఫ్టీకి అట్లా స్టిచ్ చేసే దాన్నిలే గాని చాలా రోజులు అయితుంది ఇప్పుడు నేను బంద్ చేసి
చాలా రేట్స్ డే బై డే పెరుగుతున్నాయి నీకు కొంచెం ఇలా హౌస్ వైఫ్ లాగా ఉన్నందుకు ఆ మనీ ఎందుకైనా యూజ్ అవుతాది కదా
అవును వెళ్తున్నా నేను ఈ మధ్యలో కాలేజ్కి వెళ్తున్నా తెలుసా
అవునా వావ్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అవునవును
మనం చదువుకున్నప్పుడు బంద్ చేసినా అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినా తెలుసా నేను డిగ్రీ
ఆహా ఎట్లుంది మరి ఎక్స్పీరియన్స్
అసలు సేమ్ మళ్ళీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి
అవునా ఫ్రెండ్స్ అందరు, టీచర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారా నీకు
చేస్తున్నారు కానీ పాపం పోరుగాల అందరు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు నేను పెద్దదాన్ని కదా వాళ్ళకంటే
ఆ ఇక మ్యారీడ్ అంటే అట్లనే ఉంటాది కిడ్స్ ఉన్నారు కాబట్టి.
హమ్ కానీ కొంతమంది హైలైట్ జోక్ తెలు స కొంతమంది నన్ను అంటే మ్యారేజ్ కాలేదని ఫీల్ అయితారు కొంతమంది.
ఇహ్హ్ హ అవును ఉ అది ఇంకా మంచిదే కదా హమ్ ఈ టైమ్ లో ఎంతైనా మీ హస్బెండ్ చాలా సపోర్టివ్ కావచ్చు నిన్ను కాలేజ్ కి ఇప్పుడు టూ కిడ్స్ అయిన తర్వాత పంపించడం. నువ్వు కాలేజ్ లైఫ్ మిస్ అయినందుకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడం. అంత బాగుంది వినడానికి
అన్ అవును అందుకే అసలు చ్ అయింటే అసలు నార్మల్ గా నాక్ కూడా నాకు ఒక కిడ్స్ ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఉంది, హస్బెండ్ ఉన్నాడు. ఇవన్నీ ఏం థింకింగ్ లేవు తెలుసా హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఆమ్ చదువుకుంటున్నా వస్ న పాస్ అయింది తెలుసా రీసెంట్లీ
ఆహ ఫస్ట్ టమ్ అయిపోయింది కదా అవును రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి మొన్ననే. ఎంతొచ్చింది మాది స్కోరు
వచ్చినిలే ఊహించుకున్నంత బానే వచ్చింది ఓకే పర్లేదు.
ఉమ్మ్ కేవ్ నెక్స్ట్ సెమ్ ఎప్పుడుంది మళ్ళీ
నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఉంటట్టుంది. ఆ నెక్స్ట్ మంత్ కాదు కానీ, ఆ ఇయర్ ఎండింగ్ లో ఉంటది ఇక లాస్ట్ మే లో ఉంటది అనుకుంటా.
అవునా మంచిగా ప్రిపేర్ అవ్వు. మరి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చినట్టే నీకు లైఫ్ లో
అవును నేను కూడా అదే కదా ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ చేసు ఓద్దానే కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నా హాస్టల్ కి రేపు మాకు మా కాలేజ్ లో సెమినార్ ఉంది తెలుసా.
అవునా నువ్వేమన్నా చెప్తున్నావు మరి
ఆ చెప్పాలనుకుంటున్నా కామర్స్ గురించి మా మేడం వాళ్ళు ప్రాజెక్ట్ లో వీడియో రికార్డ్ చేసి పెట్టాలని చెప్పిరు. యాద్ తే దాంట్లో అదే కొంచెం ఇందాకలా నువ్వు ఫోన్ చేసినప్పుడు ఉమ్ నేను ఎత్తలే చూడు.
అవును అప్పుడు మాట్లాడుతున్నావా
ఆ అంటే మా మేడం ఫోన్ చేసి ప్రిపేర్ అయితున్నావా లేదా అని ఫోన్ చేసింది. నేను ఓకే మేడం ప్రిపేర్ అయితున్నా మంచిని చెప్పగలుగుతా మేడం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పిన.
ఓకే ఏమన్నాది మరి మేడం ఓకే అని అనుకున్నట్టుంది ప్రిపేర్ అవ్వమని చెప్తుందా.
ఆ ఓకే ఐమ్ ఫుల్ ఆఫ్ కంఫర్టబుల్ చెప్పిన ఆల్రెడీ ఓకే మేడం మీరేం టెన్షన్ పడకండి, నా గురించి అస్సలు వరి అవ్వకండి అని చెప్పిన.
అంతా బానే నడుస్తుందిన్నమాట కాలేజ్ లైఫ్
సేమ్ మళ్ళీ ఆ ఒకప్పుడు నేను ఎట్లున్నానో, ఆల్మోస్ట్ ఇప్పుడు అట్లనే ఉంటున్నా. కాకపోతే ఎంతైనా మన ఫ్రెండ్స్ తో ఉన్నంత ఉండదు కదా. కాకపోతే వాళ్ళు చిన్నవాళ్ళు ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయిపోయింది కదా.
అవును అలానే ఉంటది వే కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళ దానికంటే ఇప్పుడు మన ఏజ్ కొంచెం బ్యాక్కి వెళ్ళి వాళ్ళతోని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ కూడా వేరే ఉంటది.
ఆహ ఇది కూడా అంటే అక్ అప్పుడు మన నా క్లాస్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాళ్ళతోను నేను షేర్ చేసుకుంటా అంటే వాళ్ళు అసలు షాక్. అ కాసల్ నువ్వు అట్లున్నావు ఇట్ ఇట్లున్నావ్ మళ్ళీ ఇప్పుడు వచ్చి చదువుతున్నావు అసలు నువ్వు గ్రేటక్క అని ఓ మంచిగా చాలా లా అసలు సపోర్ట్ కూడా ఉంటాలు పిల్లలు కూడా వాళ్ళు కూడా
ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా అనుకుంటారు నిన్ను చూసి ఎన్ని రోజులకైనా స్టడీ స్టాప్ చేస్తే మళ్ళీ కిడ్స్ అయిన తర్వాతనైనా చదవాలి స్టడీ ఇంపార్టెంట్ అని
అవును ఇప్పుడు వాళ్ళ కూడా ఒక ఎగ్జాంపుల్ అయినట్టు ఉంది నేను
మ్మ్ అవును ఇన్స్పిిరేషనే నువ్వు నిజానిక్కూడా
ఏమో లే అసలు చదువుకుంటే బెటరే కదా చదువు అన్నది. చాలా ఉపయోగం గద ఈ జనరేషన్ లో అసలు చదువు లేకుండా ఎట్లుంటది చెప్పు
వాల్యూనే లేదు.
అందుకనే వాల్యూ లేదానే నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన ఇప్పుడు ఈ మధ్యల
ఉమ్మ్ అది బెటర్ ఆప్షన్లే
మీ పిల్లలు స్కూల్ కెళ్తున్నారా
ఆ పెద్దబ్బాయి వెళ్తున్నాడు యూకేజీ అయిపోతది ఇప్పుడు నెక్స్ట్ ఈ టూ మంత్స్ తర్వాత మళ్ళీ చిన్నోడిని కూడా పంపించాలి.
పంపించేయి నీకు కూడా కొంచెం ఫ్రీ అయితది నువ్వు కూడా ఏదన్నా ఖాళీగ ఇంట్లో ఉండేవి మాత్రం నువ్వు మాత్రం ఏం చేస్తావు నువ్వు కూడా బయటికిెళ్ళి జాబ్ చేస్తనే కదా ఫ్రీ ఫ్యూచర్ కి ప్రాబ్లం ఉండదు.
అవును నేను అదే అనుకుంటున్నా పంపించాలి పంపించి ఏదైనా నేను కూడా జాబ్ సర్చ్ చేసుకోవాలి.
అవును నువ్వు కూడా సిస్టమ్ కూడా నేర్చుకున్నావు కదా నీక్కూడా సిస్టమ్ కూడా వచ్చు కదా
ఆ వచ్చు దానిపైనే ఇంకేమన్నా జాబ్స్ పడితాయా లేదంటే ఏ వేలో వెళ్ళాలో కొంచెం చూడాలి ఇంకా
ఉమ్మ్ మీక్కూడా అసలు మంచిగా చాలా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో కూడా మంచిగా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళని నువ్వుసర్చ్ చేసి వాళ్ళకి ఏదైనా జాబ్ సెర్చ్ చేయ్యమని చెప్పినా కూడా వాళ్ళు చేస్తారు నీకు మంచిగా నీకు అసలు సపోర్టివ్ గానే ఉన్నారు ఇంకా ఇంకా మీ బెస్టీ వాళ్ళు కూడా
అవు అవునువును అవును నా బెస్టీ చాలా సపోర్ట్ చేస్ స్తది. ఆమె హైదరాబాద్ లో చేస్తుంది కదా ఇప్పుడు ఫిఫ్టీ కే తనకి
వావ్ చూసి నవ మంచిగ చదువుకుంటే ఫిఫ్టీ కే ఇప్పుడు ఈజీగా కళ్ళు మూసు కోని తెరిచేలోపు ఒక డే అయిపోతాంది.
అవును ఇంకా ఎ వర్క్ లో అయినా కొంచెం వర్క్ ప్రెసర్ ఉండక తప్పుతదా ఇక ఉంటది. అఫ్ కోర్స్ మనం కష్టపడ్తేనే కదా ఏదై దైన రీజల్
అవును మనం అయినా మనకెంత ప్రెజర్ పెరిగితే అంత సాలరీ పెరుగుతది.
అవును ఇప్పుడు తను టెన్ అవర్స్ వర్క్ చేయాలి.
ఓ మై గార్డ్ ఎయిట్ అవర్స్ పోయింది ఇంక టెన్ అవర్స్ కో చ్చిందా
ఉమ్ ఇంగ మరి శాలరీస్ ఇంక్రీజ్ చేయ్యాలంటే, వాళ్ళు కష్టపడితేనే గ టెన్ అవర్స్ ఆ ఏ ఈవినింగ్ సిక్స్ టు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకి హోల్ నైట్ తను ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకుంటూనే ఉండాలి.